హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది హాయ్
హాయ్ అండి బాగున్నారా అండి
ఆ బాగున్నాం
కాసేపు మాట్లాడినికీ ఫ్రీ ఉన్నారా అండి
ఆ ఫ్రీగానే ఉన్నామండి మీరు బాగున్నారా
ఆ బావున్నామండి ఏం చెస్తున్నరండి మీరు
ఏం చేయట్లండి ఇప్పుడే పని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం ఈవినింగ్ కాల్ ఈవినింగ్ పని
మీరేం మీరేం చేస్తున్నారాండి
ఏం లేదండి ఇందాకే కాలేజీ నుంచి ఆలా ఉన్నా అండి
అవునా మీరు కూడా కాలేజ్ కే వెళ్తారా అండి
ఆ కాలేజ్ కి వెళ్తాండి
అవునా
మరి తిన్నారా అండి లంచ్
ఆ తిన్నామండి మీరు కాలేజ్ లోనే తిన్నారా
అ కాలేజ్లోనే తిన్నమండీ బాక్స్ తీసుకెళ్ళాం
అవునా బాక్స్ ఎక్కడ నుండి తీసుకెళ్తారండి
హాస్టల్ నుంచ అండి
అవునా ఇందుకు పక్క పక్కన లేదా అండి హాస్టల్ కాలేజు
ఇల్లు లేదండి కొంచెం సిక్స్ కిలోమీటర్స్ ఏమో దూరం అండి ఆరు కిలోమీటర్లు
అవునా ఏం చేస్తారు రోజంతా కాలేజీకి వెళ్ళి వస్తారా
కాలేజ్కి వెళ్ళి రావటంలోనే టైం అయిపోతుది
అవునా ఎందుకండి నవ్వుతున్నారు
కాలేజ్కి వెళ్ళడం రావడం పడుకోవడం
ఎట్లా వాకబుల్ డిస్టెన్సే ఉంటందా లేకపోతే ఆటోక వెళ్తారా
బై బస్సు కండి
బస్సుకి వెళ్తారా ఫ్రీ బస్ నుంచి యూజ్ అవుతుందా మీకు
అవునండి ఫ్రీ బస్ లేకపోతే డైలీ ఆటకి వెళ్లాల్సి వస్తుంది
ఉంహు మంచిగా డబ్బులు మిగిల్ స్తున్నారు మీకు సీఎం గారు
అవునండి కొన్ని మనీ సేవ్ అయితున్నాయి
మ్ అవును మీరు హిందువులేనా అండి
ఆ హిందునేనండి
ఉహు ఎట్లా జరుపుతారు మీ సైడ్ పండుగలు ఫెస్టివల్స్
అన్ని బాగైతాయి నిదనంగా చానా భాగయి దసరానే దసరా మ అటుకు మాత్రం చనా గ్రాండ్ గయితది దసరా ఇంకా ఆ గణేష్న్ పండుగ
మ్ ఎంజాయ్ చేస్తారా మంచిగా గణేషుడిని పెట్టి డ్యాన్సులు అవి ఇవి
అవునండి హానా బాగా ఎంజాయ మస్త శ్రపిస్తది గణేషుడున్నని రోజులు నవరాత్రులప్పుడు గణేషుడుప్పుడు
కాకపోతే మీరు ఇక్కడ ఉంటారా అండి కాలేజ్ లో ఉంటార అటుందిగా ఆ టైమ్ లో
ఆ కాలేజ్ ఉంటుందండి మ్ గత త్రీ ఇయర్స్ గా గణేష్ ప ఇంగ అప్పుడే మాకు ఎగ్జామ్స్ ఉంటున్నాయండి సెమ్
అయ్యో మిస్ అవుతున్నారా ఇగ
మ్ ఇంటి కాడి గణేశుని పూజిస్తాయ్
మ్
టూ ఇయర్స్ నుంచి ఆ టూ ఇయర్స్ ఇ నుంచి సేమ్మే నడుస్తుందిండి గణషల పండుగప్పుడు
అవునా
మీకాడ ఎలా అయితుందిండి పండుగలన్నీ ఏది ఎక్కువ చేసుకుంటారు
మేము ఫస్ట్ ఇప్పుడు దొ ఉగాది అయిపోగానే సమ్మర్ లో ఏమి ఉండవు పండుగ గలు ఆ తర్వాత వన వన భోజనాలకు వెళ్తారు మా సైడు ఆషాఢంలో ఉమ్ ఆషాఢంలో వనభోజణాలకు వెళ్ళాక తర్వాత బోనాలు చేస్తారు శ్రావణంలో తర్వాత శ్రావణం లాస్ట్ వీక్ లోనే వినాయక చవితి వస్తది రాఖీ వస్తది ఆ వినాయక చవితి మంచి ఇగా గల్లీ గల్లీ కొకటి పెడతారు గల్లీలో అందరు వెళ్ళి డ్యాన్స్ చేస్తారు మంచిగా రోజు ఇంగా ప్రతి రోజు డ్యాన్స్ చేస్తారు స్ప్రైట్ తంసప్ అట్ల తాగి వస్తారు ఇంటికి
అవునండి లెవెన్ టువెల్ అయిపోతాది అట్లనే
ఆ లవెన్ టువెల్ అయితది అసలు ఫుల్ ఏంజెయ్ చేస్తారు నిమర్జ్ జనం రోజు గిట్లా మళ్ళీ బొడ్డెమ్మ వేస్తారు మా దగ్గర తెలుసా మీకు
ఆ బొడ్డెమ్మ అంటే ఫస్ట్ బతుకమ్మ
ఆహా ఫస్ట్ బతుకమ్మ కాదు వినాయక చవితి అయిపోయినంక ఒక నైన్ డేస్ అట్లా అయ్ అయిపోయినంక వస్తది బొడ్డెమ్మ అనేది
అవునా
ఆ మన పీట ఉంటది కదా కూర్చునే చెక్క పీట
హు
దానికి ఐదు గద్దెలు తొమ్మిది గద్దెలు అని ఇట్లా వేస్తారు స్టెప్స్ స్టెప్సలాగే స్తుతరు వేసి రోజు పువ్వులు గుచ్చుతారు రోజు రోజే కొత్తగా మారుస్తుంటారు
ఏ దేవుడండి
ఆ బొడ్డెమ్మ అంటారు ఇంగ దాన్ని బతుకమ్మ టైపే
నైన్ డేస్ ఉంచుతారండీ
ఆ నైన్ డేస్ ఉంచుతారు లాస్ట్ డే ఇంగ రోజు ఒక ప్రసాదం చేస్తారు బొడ్డేమ్మా తల్లికి సేమ్ బతుకమ్మ టైపే బతుకమ్మ పాటలే పాడతారు బొడ్డెమ్మ పాటలని ఉంటాయి కొన్ని ఆ మీరు యూటుబ్లో చూడండి బొడ్డెమ్మ అని ఎట్లుంటందో చాలా బాగుంటది సేమ్ మంచి నైన్ డేస్ ఎంజాయ్ ఇంగా మళ్ళీ డ్యాన్సులు ఇవి రిపీట్ ఇంగ
అవునా ఇంట్లోనే పెట్టుకుంటారండి
ఆ ఎవరైనా ఒకరి ఇంట్లో గల్లీకి ఒకటి ఏసుకుంటారు ఇది కూడ మంచిగా బొడ్డెమ్మ ఎంజాయ్ చేయడానికి ఆ ఇంగేవరన్న ఒకరి ఇంట్లో పెట్టుకుంటు లేకపోతే ఇక్కడ మాకు హనుమాన్ టెంపుల్ ఉంది చిన్నది ఆ గుళ్లో పెడతారు ఆ రోజు రో జు పువ్వులు తీసి మంచిగా మళ్ళీ ఆ ఎర్రమట్టి తెలుసు కదా
హు
దంతోని ఇట్ల మంచిగా మళ్ళీ కొత్తగా అలకాలి అలికి ముగ్గులు పెడతారు బొ పెడతారు చుట్టు
హు
మళ్ళీ కొత్త పువ్వులు పెట్టాలి ఈ పాత పువ్వులు పడేయద్దు ఓ కవర్ లో వేయాలి చెరువులో ఎస్
ఆ చెరువుల్లో నిమజ్జనంజే
ఆ పాత బువులు కూడ చెరువులో ఏయాలి ఇట్ల ఎస్తారు రోజు ఒక ప్రసాదం అన్నట్టు సేమ్ బతుకమ్మకి ఒకటో రోజు ఆ రెండో రోజు అని ఇట్లుంటాయి కదా తం ఆ ఒకే ఆ ఏ రోజు దాని ఆది ఐటమ్ అని
ఆహా ఏ ఎ రోజు ఆ దేవతకి ఆ ప్రసాదం
హు ఆరో రోజు అరమ్మని ఆడరు ఒక ఆరో రోజు ఆడరు
హుహు
ఇట్ల ఏడో రోజు అటుకులని అట్ల ఇట్ల ఉంటాయ్
హు సేమ్ బతుకమ్మలానే ఉం
ఆ నానో నాలుగో రోజు నాన బియ్యం అంటారు
హు
సేమ్ ఇట్లనే ఇంగ మంచి మంచిగుంటదండి ఇంగా బొడ్డెమ్మ అయిపోయిన నైన్త్ డే బొడ్డెమ్మ నిమర్జనం అయిపోగానే తెల్లారే అమవాస్య బతుకమ్మ పండుగుంటది
ఉ
అసలు ఇంగ నాన్ స్టాప్ అండి ఆక ఆ టూ మంత్స్ అయితే ఫుల్ ఎంజాయ్
ఉ తరువాత ఇంకేం పండుగలు ఉం
ఏ తర్వాత ఇంగా బతుకమ్మే కదా అండి అది నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డేనే అమావాస్య బతుకమ్మ వస్తది తర్వాత దసరా పెద్ద బతుకమ్మ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఇంగ
ఉ బతుకమ్మ బాగ గ్రాండ్ గా చేసుకుం టార అండీ
ఆ చేస్తారండి బాగ ప్రి ప్రిపేర్ చేస్తారు డ్యాన్స్ మాస్టర్స్ ఈ ఊర్లోనే ఉన్నారు ఒక ఇద్దరు అన్నయలు
ఉ
వళ్ళోస్తారు, వాళ్ళు మస్ ఎంజాయ్ చేపిస్తారు, మంచిగా డ్యాన్స్ ఒక్క అందరు సేమ్ ఎస్తారు వాళ్ళు వేస్తుంటే వాళ్ళని చూసి
అవున మరి దసరా
ఉ దసరా కూడా అంతే, కాకపోతే కొంచెం బాయ్స్ ది కదా అ, అది కొంచెం గొడవలా చేస్తారు, డ్రింక్ చేసి ఆ యాటని నరక నివారు, అల్లరి, అల్లరి చేస్తారు. అంత నచ్చదు అదొక్కటి
ఆ అవును చా అల్లరి అల్లరి చేస్తారు, గొడవలు చేసుకుంటా ఉంటారు.
గొడవలు చేస్తారు, కొట్టుకుంటారు, ఆగమాగం చేస్తారు, అసలు అదొక్కటి మైనస్ గాని మిగతా అవన్నీ ఇప్పుడు సంక్రాంతి ఉంద, అనుకోండి ఆ అరిసలు, సకినాలు ఇంట్లో ఓస్తారు, అరిసెలు, సాకినాలు తెలుసా
ఆ తెలుస అండి అందులో, మీకు ఏది ఫేవరెట్ అండి
నాకు అరిసే, ఇష్టం అండీ
హు అవునండి,
ఆ నాకు అరిసే అంటే ఇష్టం, అండీ వాటిలో ఇగా ముగ్గుల పోటీ పెడత, తారండి, ఊర్లో ఆ ఎం ఆ ఖచ్చితంగా అండి ఏమన్నా, ఇప్పుడు మన మహిళలు అదే ఉమెన్స్ డే అట్లా ఏమన్నా, స్పెషల్ డేస్, ఉంటే గేమ్స్ పెడతారు, చైర్స్ గేమ్స్ అని అట్లా ఇట్లా చిన్న పిల్లలాగా అయిపోతాం, అప్పుడు ఇగా
ఆహా కాలనీ, కాలనీ మొత్తం
ఆ ఇంకా ఇట్లా మంచిగా ఉంటది, సేమ్ ఏజ్ వాళ్ళు నా ఏజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ మన్సు మంచిగా అందరం, ఆ పాల్గొనంటాం మంచిగా ఆడతాం మంచిగా అనిపిస్తుంది.
ఉ
అన్ని గేమ్స్ లో చిన్న పిల్లల్లాగా ఆడతాం ముగ్గుల పోటిలు వేస్తాం, మొన్న ప్రైజ్ వచ్చింది లాస్ట్ ఇయర్,
ముగ్గుల పోటీలా
ఆ ముగ్గుల పోటీలో ప్రైజ్ వచ్చింది, శారీ ఇచ్చిర్రు సెకండ్ ప్రైజ్ గా
ఆహ్ సెకడ్ ప్రైజ్ వచ్చిందా.
ఆ సెకండ్ ప్రైజ్ వచ్చింది. శారీ ఇచ్చిరు
ఈసారి పాల్గొనలేదా,
ఇరు ఈ సారీ అండి ఈ సారే సెకండ్ ప్రైజ్ వచ్చింది, సారీ ఇచ్చిరు ఆ లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ తో ఉండే, చేయలేదు, ఉ
మరి మీరు ఎక్కువగా ఏం పండుతారండి ఇంట్లో ఏమి ఇస్తాం ఎక్కువ తినడం
ఇంట్లో అంటే ఇకా అత్తయ్య గారు ఉంటారు మేము మార్కెట్ క వెళ్తాము మార్ క్రికెట్కి వెళ్ళినప్పుడు మేము తినేటియ తెచ్చుకుంటాం ఎక్కువ ఎవరికి కాకరకాయ నచ్చదు ఆ అది తీసుకురాము మిగతా అన్ని తీసుకొచ్చుకుంటాము
తిన్నార అండి కాకరకాయ మిరూ
కొంచం నచ్చదు అది ఆయి లో డీప్ ఫ్రై చేసి పచ్చడా అంటారు కదా కాక కె ఖఫ్రై
ఉ
అట్ల అయితే నచ్చుతది కాని మిగతా ఎట్లయినా నచ్చదు ఇంకా అది తినము ఎక్కువ స్కిప్ చేసేస్తాం తేము మార్కెట్ క వెళ్తా అది తేము
అవునండి
ఈ సీజన్ లో వాటర్ మిలన్ తిన్నారా మీరు
శివరాత్రి రోజు రెండు శివరాత్రి రోజు తెల్లాలి రెండు ఇక అప్ప నుంచి హాస్టల్ క వచ్చేసాం అప్పనుంచి మళ్ళీ వినలేదండి ఇక
అవునా ఎన్ని కాల్స్ అయిపోయాయండి మీవి
ఇది సెకండ్ కాలండి నాకు ఇవవాలని వచ్చింది టాస్క్
అవునా మంచిగా అటెంప్ట్ చెయ్యండి ఇక
మీవెన్న అయినాయండి
ఫోర్టీన్ అయిపోయినా అండి
ఇంకా సిక్స్ ఉన్నాయండి
ఆ అవునండి
మరి మీకు ఎక్కువ ఏం తినడం టెన్ మినిట్స్ అయితాయి
ఆ ఓకే అండి బాయ్ అండి.
ఆ ఓకే అండి